ఆ ఇనిపిస్తుంది. ఆ తిన్నాం మేమ్ మీరు తిన్నారా.
ఆ తిన్నామండి ఎమ్ కర్రీ.
చికెన్ మేడం మీది.
మాది గూ ఇవాళ సాంబరండి
సాంబరా
ఉహ్మ్మ్
అచ్చ డ్యూటీ అయిపోయిందా మరి డ్యూటీకి పొయ్యచ్చిల్లా
లేదండి నేన్ ఎమ్ డ్యూటీ చేయను ఖాళీగా ఇంట్లోనే ఉంటాను.
ఆ ఆ నేను మెడికల్ షాప్లో చేస్తా మేడం.
అవున
ఉహ్మ్ నిన్ననే వెరే ఊరికి వచ్చి ఉండె.
ఉమ్మ్
ఉహ్మ్ నిన్ననే ఊరికొచ్చిన కొంచెం జెస్ట్ ఇప్పుడె కొంచెం పడుకొని రెస్ట్ తీస్ కొనీ ఇంతక ముందుకే లేసిన మ్యామ్
అవున
హ్మ్ హు మరి మీరు డ్యూటీ గిట్ల ఎమ్ లేదా మీకు
ఎం లేదండి ఖాళీగానే ఉంటాం ఇంట్లో.
మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటరా.
ఉహ్మ్
ఉమ్ నిన్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ అయింది చూసిల్ల మరి
ఆ చూసినం అండి అంటే అంతా వా దగ్గరు నుండి చూడలేదు జస్ట్ నార్మల్ గా స్కోర్ చూసుకున్నా అంటే లాస్ట్ ఫైనల్ గా ఎవరు విన్ అయినరు మీరు చూసారా
ఆ నేను మొత్తం చూసినం మేం నేను నైటు చూసే వరకి లేవెన్ అయింది వా నిన్న పదకొండు అంది అది క్రికెట్ చూసి పండుకున్న సరికి పన్నెండు ఒకటి అయింది
అవునా నిన్న ఎవరవరు సెంచరీలు సేసిరండి ఇండియా తరపు నుంచి
నిన్న సెంచరీలు ఎవరెం చేయలే ఒక యాభైలు డెబ్బైలు ఎనభైలు అంతే
అవునా బెస్ట్ బెస్ట్ బౌలర్ అవార్డు ఎవరికి ఇచ్చిరండి
ఆ
బౌలర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు
ఆహా అది జస్ట్ బుమ్రా బుమ్ర జస్పిత్ బుమ్రా అని ఆయనకిచ్చిల్లు ఆ ఎక్కడ మరి మీరే క్కడ ఉంటారు మేడం
ఆ
ఉమ్ ఎండాకాలం కదా కొంచెం పైకి ఎక్కిన చల్లగత్తంది ఆ
అహ్హ్ ఉహు మీ ఇంట్లో బా చెట్లుంటాయ అండి
దా చెట్లు ఉంటాయి గా అందుకే రం చల్లగా వత్తదని పైకొచ్చినం
ఉహు మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్
ఈగ ఇంట్రెస్ట్ అంటు దాని మీద దీని మీద ఎమ్ ఉండదు అంతే ఎమ్ దేని మీదంత ఎక్కువ ఇంట్రెస్ట్ లేదులే
మూవీస్ బా ఓచ్ చేస్తారా మీరు
ఆ మూవీస్ అప్పుడు అప్పుడు క్రికెట్ అయితే బాగా చూస్తా మూవీస్ ఈగ నైట్ పడుకునేటప్పుడు ఏదో నిదురా పోయేటప్పుడు పోతే అప్పుడ అప్పుడు ఏదో ఒక సినిమా సుత్తంట ఏదో థ్రిల్లింగ్ మూవీస్ ఏదో
అవునా ఎక్కువ మీకు ఏ మూవీస్ అంటే ఇష్టం అండి
అదే చెప్పినా కదా సస్పెన్సు థ్రిల్లర్ మూవీస్ అవ్వే చూస్తా
అంటే ఈ మధ్య కాలంలో మీకు మీరు బాగా అంటే ఎక్కువ వాచ్ చేసిన మూవీ మీక బా నచ్చిన మూవీ ఏదన్న ఉందా
ఆ అట్లాంటివి ఏం లేదు మేడం అన్నీ పాత సినిమాలే కొత్త సినిమాల ఈ మధ్యల నాకెమంత ఇంట్రెస్ట్ లేదు
అదే అండి పాత్ సినిమాలో అయినా గానీ మీకెదన్నా మూవీ బాగా అయి అంటే బాగా న చ్చింది ఇది బాగుంది అనెస్ అంటే దన్ స్టోరీ చెప్తారా
స్టోరీ అంటే ఏమున్నదిగా ఈగ హర్రర్ మూవీస్ అంటే ఇగా అట్లనే ఉంటాయి గదా హర్రర్ టైపుల్నే ఉంటాయి గంతే ఎక్కువ హార్రర్ మూవీసు థ్రిల్లర్ మూవీ చూస్తాం అంతే ఇగ ఈ హారర్ మూవీ అంటే దాని గురించి చెప్పేది ఏమున్నది ఉమ్
ఉమ్
అట్లా
మీకు ఈ చికెన్ మటన్ ఇవి ఇష్టమా అండి
ఆ నాన్ వెజ్ బాగానే ఎక్కువనే ఎక్కువనే గా వారానికి రెండు మూడు సార్ల అవే ఉంటాయి చికెన్ మటన్లే ఎక్కువే తింటాం మీరు మేడం మీరు
నేను చికెన్ తింటా బట్ వెజిటేబుల్స్ కూడా బాగా తింటాం అండి అంటే కూరగాయలు కూడా ఆకూరలు అన్నీ తింటాం
అచ్చా అంటే రేర్గా ఎప్పుడో ఒకసారేనా చికెన్ అంటే
ఆ అంటే వారంలో రెండు రోజులు అంతే
ఆహా వారంలో రొండు రోజులు ఉమ్ ఉహు అచ్చా
మీరు
మేము అదే చెప్పినాం కదా వారంలా రెండు మూడు సార్లు మాకు ఇంట్లా నీసే ఉంటాది.
అంతేనా
అట్లా.
ఉమ్మ్ హు. ఇంకా.
ఇంకా ఏమున్నాయి మేడం చెప్పాలె మీరే చెప్పాలి. మీకు ఏమి ఇష్టం మేడం ఎక్కువ మీరు. మూవీస్ స్పోర్ట్స్ గిట్ల ఏమైనా చూస్తారా.
స్పోర్ట్స్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు బట్ నేను బాగా మూవీస్ వాచ్చేస్తా.
ఆహ్ మూవీసా. అంటే ఎలాంటివి మేడం అంటే వేస్ట్ ఇట్లా లవ్ స్టోరీసా లేకపోతే. హర్రర్ మూవీస్ పెట్టుకొనా.
ఆహ్ హర్రర్ మూవీస్ ప్లస్ లవ్ స్టోరీ అండి.
ఆహ్ అచ్చా అంటే ఈ రెండిట్లా ఏది ఇష్టాం మీకు.
రెండు చూస్తా పెద్ద లవ్ స్టోరీ అనేం కాదు కాకపోతే. ఎక్కువ లవ్ స్టోరి మూవీసే చూస్తాను.
ఆహ్ ఎక్కువ లవ్ స్టోరీస్ మూవీస్ చూస్తారా.
హర్రర్ మూవీస్ అయితే మా అన్నయ్య జూపిస్తాడు నాకు బాగా.
ఆహ్ ఇంకా ఏంటి మరి ఇప్పుడు ఈ సీజన్గా ఇప్పుడు రంజాన్ కదా. పండగ ఉన్నారా మరి మీకేమన్నా ముస్లిం ఫ్రెండ్స్ గిట్లా.
లేరండి నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఎవరు మీకు.
ఆహ్ నాకు సగం మంది ముస్లిమ్సే ఎక్కువుంటారు.
అయితే బిర్యానీ చేసి పిలుస్తారా మిమ్మల్ని ఇంటికి.
ఆహ్ పిలిస్తారు మాక్సిమం ఇద్దరు ముగ్గురు ఇంటికన్నా పోతా నేను.
అవునా.
ఆహ్ ఇప్పుడు ఇగ రంజానే కాబట్టి అంత హలీషూ హలీము ఉంటాయి.
ఉమ్ హలీం తింటారా మీరు.
తింటాం కదా మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసిండ్రా హాలీం.
లేదు లేదండి నాకు హాలీమ్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు దానిమీద.
అంటే ఒక్కసారి కూడా తిన్లే ఇప్పటిదాకా.
తినలేదు తినలేదు చికెన్ మటన్ హలీం రెండు తింటారా మీరు.
ఉమ్.
ఉమ్మ్ మంచిదేగా.
ఇంట్లోవాళ్ళు నాన్వెజే కదా.
ఉమ్ నాన్ వెజ్జే కానీ ఏమో ఎప్పుడు నాకంత ఇంట్రెస్ట్ అనిపియలేదు తినాలన్నా కానీ.
అది సేమ్ మన ఎట్లుంటదంటే అంటే ఇప్పుడు మన ఆ కలర్ ఎట్లా బేల్లన్నం ఉంటాది కదా.
ఆహ్ ఆహ్.
మన ఫంక్షన్లు దేవుళ్లు చేసినప్పుడు బెల్లన్నం చేస్తారు కదా ఇంట్లో.
ఉమ్.
కలర్ ఉంటది కానీ ఆ టేస్ట్ వేరేగుంటది.
ఉహూ.
ఉమ్.
బీస్ తింటారా మీరు బీస్ బీస్.
ఆహా బీప్ లు గిట్లా ఏం నడవవు మాకు బీఫ్లు గిట్లా ఏమి తినం మేము ఉమ్. ఓన్లీ చికెన్ మటన్ ఎక్కువ అవి చేపలు చేపలు కూడా ఆహ్.
ఓం చాపలు కూర ఏం చేపలు ఎక్కువ తింటారెంటి.
ఆహ్ ఎక్కువ పెద్ద చేపలు తింటాం మేడం గా బంగారు తీగలు ఈ బొచ్చలు గవి గిట్ల. అవి తింటాం ఎందుకంటే మా ఇంట్లా ఫిషింగ్ పోతారాన్నట్టు.
ఉమ్.
ఆహ్ పోయినప్పుడల్లా ఇగ సండే సండే గిట్లా ఎప్పుడైనా సండే గాని బుధవారం కానీ గప్పుడు. తింటం మంచిగా ఫ్రెష్ గా వచ్చినప్పుడు తింటాం అన్నట్టు మా ఇంట్లో వాళ్ళే తీసుకొత్తరు
అవునా ఏమేం చాపలు తింటరు
ఆ
చాపలల్లో ఉమ్
ఉంటాయి గా మేడమ్ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి బొచ్చలు ఉంటాయి రవులు ఉంటాయి బంగారు తీగలు ఉంటాయి ఇంగా సీజన్ బట్టి ఒక్కొక్క చాపలు వింటాయింట ఎక్కువ ఎండాకాలం వచ్చిందంటే ఇగా రొయ్యలు గిట్ల అత్తయి అవి తింటాం బొమ్మ చాపలుగా మామూలుగా పచ్చడ గి పచ్చడ కూడా పెట్టుకోనిదింట ఉమ్
పచ్చలు కూడా వెడతార
పచ్చళ్ళు కూడా పెడతం పచ్చళ్లు గిట్లా పెట్టి ఎప్పుడైనా ఇగ ఏదో ఒకటి తి పప్పుచారు గిట్లా అయినప్పుడు దానికి స్ సైడ్ కి డిష్ చేసుకొని అట్ల కూడా తింటామ్
ఉమ్మ్మ్ చాపల్ అంటే మీకు ఏ చాపలు ఎక్కువ ఇష్టం
అది పెద్ద చాపలని ఉండాయి బొచ్చలు రవ్వలు గిట్లా ఉమ్ అట్లా చికెన్ పచ్చడి కూడా పెట్టుకుంటాం చికెన్ పచ్చడా మటన్ పచ్చడ
ఉహుం
ఇంకా అంతే ఎక్కువ నాన్ వెజ్ ఉంటాయి మా ఇంట్ల ఏం ఉన్నా లేకున్నా కాని కనీసం ఆ పచ్చళ్ళన్న ఉంటాయి కదా చాపల పచ్చళ్ళు చికెన్ పచ్చళ్లు గి ట్లా
ఉమ్
అలా మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసిండ్ల మేడం ఇట్లా ఇది
మ్ నేను అంటే చికెన్ పచ్చడ్లు బా తింటా చికెన్ చాపల పచ్చడ తింట
అచ్చా మీరు పెడతార లేకపోతే మీ మదర్ గిట్లా మీ మదర్ గాని ఎవరా మీ ఇట్లా
మా మమ్మీకి మా మామయ్యకి బాగొచ్చు మా మావయ్య నేర్పించాడు అనమాట మా మమ్మి సో మమ్మి కూడా పెడతది
అరే అచ్చ
ఉమ్
ఉహ్ ఇంకేంటి మేడం ఇప్పుడు ఈ ఈ మధ్యలో ఏమన్నా ఫంక్షన్లు గిట్ల అయినయా మీ
ఫంక్షన్స్ అంటే మా కొడుకుది ట్వంటీ ఫస్ట్ అయిందండి
అదే మీ కొడుకు ట్వంటీ ఫస్ట్ అయి
ఉమ్
మ్ ఏం పేరు అది ట్వంటీ ఫస్ట్ అయిందా ఎండ్రోలు అయితుంది
అ అయితుంది త్రీ మంత్స్ పైనే అయితుంది అయి త్రీ ఫోర్ మంత్స్
ఉహ్మ్ అచ్చా త్రీ ఫోర్ మంత్స్ అయితుంద ఇప్పుడు ఫోర్ మంత్స్ అ బాబుకి అచ్చ ఇంకా అ ఇంకా ఒక ఇంకా కొన్నినెల అయితే ఇగ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఫంక్ష
ఉమ్ వన్ ఇయర్ ఆడి
ఆహా డబ్బాయి బాగిట్లా బాగున్నాడా మరి
హా బాగున్నాడండి
ఒక అబ్బాయా మేడమ్ మీకు
మ్ హా ఒక అబ్బాయి అండి అవును
అచ్చా ఉహ్మ్ ఇంకా మేడం చెప్పండి
చెప్పాలి సాంగ్స్ ఇంటారా మీరు
సాంగ్స్ రేర్ గా ఎప్పుడొ ఒకసారి ఇగా ఏమైనా మూడ్ బాలేకపోతేే అప్పుడప్పుడు ఇగ పాటలు ఇనుకుంటా ఇగ టైం పాస్ చేస్తుంట
ఆ
మీది ఇప్పుడు సమ్మర్ కద పైన నా కింద నా మేడం పడుకునేది ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు సీజన్ సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉడ్క పొస్తదికదా అదే అందుకే అడుగుతున్న పైన పండుకుంటర లేకపోతే ఇంట్లనేన అని
అంటే మేము ఇంట్లోనే పడుకుంటాం అండి మాకు ఫాన్ ఫ్యాన్స్ మంచిగనే వస్తది మాకు ఎండలు కొట్టావ్
అంటే మీ రేకుల ఇళ్ల లేకపోతే బిల్డింగ్ ఏనా
బిల్డింగ్ ఏ అండి
మరి చుట్టుపక్కల గిట్ల చెట్లు గిట్లు ఏంముండవా
ఉంటాయి చెట్లు మా ఇంట్లో రెండు మావిడి చెట్లు ఉన్నాయి ఉమ్ ఒక కొబ్బరి చెట్టు ఉంది
ఉ మరి ఇకేంది మంచిగా సల్లగనే వస్తది కదా పైనపండుకోవచ్చు కద దోమలతో గిట్ల ప్రాబ్లమ్ కావచ్చు
ఆ దొమలు వస్తాయండి మాకు కొంచెం డ్రైనేజ్ దగ్గర్లోనే ఉంటది కాబట్టి దొమలు కుడుతా ఉంటాయి కావట్టి
హ్మ్ అది ఉంటాయి కద మేడం మ మారీ దాన్ని ఏమంటరు నెట్ ఉంటది గా మట్టి తాడు